మేడమ్
హయ్ మేడమ్
హాయ్ అండి ఏం జేస్తున్నార్ అండి
లేదు మేడం ఇప్పుడే గాలీగా కూర్చున్న
తింటి మేడం మీరు దిన్నారా అండి.
లేదండి నేను గూడా తినాలి ఇగ
ఏం కర్రీ అన్ మాది చాపలండి ఫిష్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
ఏం కర్రీ అండి మీది
మాట మేడం ఇయాళ సాటడే అనేసి ఎవరూ లేరు. చపాతి ఏసున్నారు.
ఈవినింగ్ టైం లొ చపాత్ తింటె మంచిదిగ.
ఆ అట్లని ఏం గాదు గాని ఇవా సాటడే గదండిగ. వాళ్ నైట్ అన్నం జెయ్రన్నమాట మా మమ్మీ వాళ్ళు
ఔన
అందుకనీ ఆ మ మమ్మీ మా అన్నయ్య సాటడే రోజు నైటింగ్ చపాతి దింటారన్
ఔనా అండి.
ఉమ్.
ఊహు అంటె మి మమ్మీ సాటడే సాటడే పూజ జే పూజ జేస్తర.
సాటడే జేస్తారు ఏస్తారు. సండె సాటడె మండె ఫ్రైడె.
వామ్మో పూజ రోజ్ ఎన్ని రోజ్ అంటె నాన్వెజ్ ఎన్నిడేస్ దినరండి.
నాన్వెజైతె ఓన్లీ ట్యూస్డె వెనస్డె ట్యూస్డే వెనస్ ఆ నాన్వెజ్ తినడు తినేదె ఒక ట్యూస్డే వెనస్డేనే మిగ్తా వారాల్ ఏ వారాల్ దినరు.
అంటే తాజ్డే గు సాయ్బాబా కుంటంద.
ఉంటరు మచి మ సిస్టరుంటది ఇంగది వండరు.
మంచిది చాలా నేన్ గూడుంటనండి సాయ్బాబా
ఆ తాజ్డే రోజు మా సిస్టరుంటదనీ వండరు ఇగ మిగ్తా రోజులు మా మమ్మీ ఉంటది. ఓన్లీ ట్యూస్డే రోజు వెనస్డె రోజే ఇంకా వెనస్డే మా డాడీ ఉంటడు ఇంగ వె ఒక్వేళ వాళ్ నువ్ తెచ్చుకోవాలనుకున్న ఏమైనా ఓన్లీ ట్యూస్డే రోజె ఇంక. ఏమనా ఫెస్టికల్సొస్తె మేమొస్తేది ఆ మన ఫెస్టివల్స్ కి మేము తేనె తేవడం అంతె ఇంక లేదంటె ట్యూస్డేనే తెచ్చుకుంటరిగ. ఏమి దేవాలన్న నాన్వెజ్
బెటర్లేండి కూరగాయ్లె మంచి. వెజిటేబుల్సె కద.
డైలీ ఇదిగో మెడుప్ తనే ఉంటరు ట్యూస్డే ద ట్యూస్డే ఒక్క రోజే పెట్టరనుకుంట ఇగ. డైలీ వెడ్తరు ఉమ్. జేస్తది మేడం హాస్టల్లొ వంట జేస్తది.
అంటె ఇగ దీపం బెట్టి మార్నింగు ఎర్లి మార్నింగ్ లేష్ దీపం బెట్టి యెళ్తది గావచ్చండి.
ఫైవోక్లాక్ అట్ల లేస్తంది ఫైవ్కి లేషి దీపం గిట్ల పెట్టేషినంకనే వెళ్తది. ఓ రెండు హాస్టలల్లొ జేస్తది మేడం ఒక హాస్టల్లోనేమో కూరగాయలు అట్ల కడ్ జేయడానికి వెళ్తది ఒక హాస్టల్లెనేమొ మే మమ్మే జేసేసొస్తదన్నట్టు.
వంటనా. ఏమేమ్ జేస్తదండి.
మ్ హాస్టల్లనేమో మమ్మీ వంట జేస్తది ఇంక వేరె పెద్ద దాంట్లొనెమో సపోట్గ పెట్టుకుంటరు గద. కడ్ జేయడానికి కూరగాయాలు ఏమన్న అందియ్యడానికి. వంటకి అట్లా ఒక దాంట్లొ అట్ వేస్తదిన్నట్టు రెండిట్లో జేస్తది.
ఉమ్ ఏదైనా ఒక ఒక ఖాళీగుండకుంట ఇదొక పని.
ఇదొక వర్కని.
అంతే అంతే డాడీ చేస్తాడాండి
ఆ డాడీ ఎ డీల్ మిషన్ వర్క్ చేస్తాడ్ మేడం ఎవరినా పిలిస్తే వెళ్తా అన్నట్టు గోడలు అవి ఉంటయ్ గద మేడం ఎవ్రికైన అవసరం లేని వాళ్ళు అవి తీసెయ్యాలంట తీసెయ్యడానికి బోతాడు.
ఔన మేడం ఇంక మేడం.
హలో మేడం
ఆ చెప్
ఎం చేస్తున్నారు మేడం
ఏం లేదు మేడం ఖాళీగానే కూర్చున్నా ఇగ డిన్నర్ చేయలేదు ఇంకా చెయలి
ఉమ్ ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి గదా ఇగ స్కూల్ కి వెళ్ళలేమో
హాలిడేస్ అయిపోయి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి పిల్లల తోని సత్తాయించిండు
మళ్ళి మండే నుంచి మళ్ళంగ స్టార్ట్ ఇంక రొటీన్ లైఫ్
రొటీన్ లైఫ్ ఇక మండే నుండి ఊరకడం ఊరికి రావడం పిల్లలతో పాటు మనం మార్నింగ్ లేవాలి వాళ్ళ బాక్స్ పెట్టాలి చూసుకోవాలి గాద ఇగ
అవును మేడం ఇంకా రొటీన్ గ మళ్ళీ ఇంకా ట్వంటీ డేస్ అట్లా ఉంటది కావచ్చు కదా మేడం వన్ మంత్ ఉంటది అనుకుంటా పిల్లలకి ఆ స్కూల్
ఇంకా స్కూల్ ఇంకా వన్ అంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఎల్ కొంచెం తొందరనే క్లోజ్ చేస్తారు కావ చ్చు
అంటే ఒక టెన్ డేస్ ముందు చేస్తార మేడం టెన్ డేస్ ముందు
టెన్ డేస్ ఉంటే ఎండల్ బా కొడతా అయితే తొందరనే క్లోజ్ చేస్తారండి ఇగ ఎన్ వాతావరణాన్ని బట్టి పాత వాతావరణ తట్టుకోలెరు అప్పుడే హాఫ్డైస్ స్టార్ట్ అయ్యాయి ఇగ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగానే ఇస్తారండి
ఆ మేడం మార్నింగ్ అసలు తొందర వెళ్ళ వెళ్తున్నారు పిల్లలు చాలా తొందర అయితుంది మార్నింగ్ వెళ్ళడం ఆఫ్టర్నూన్ తొందర వస్తున్నారు లే గాని మార్నింగ్ తొందర లేపి వాళ్ళు
రికి ఫస్ట్ ట్రిప్ అయి పోయేసరికి సిక్స్ థర్టీకి ఎక్కుతున్నారు సిక్స్ థర్టీ క్వార్టర్ అంతే మళ్ళీ వచ్చేసరికి టూ అయితది కరెక్ట్
మాకంటే దగ్గర లో ఉందిగనీ మా పిల్లలకి అవును మేడం
హోం వర్క్స్ చేసుకొని చేసేసరికి ఇంత తిని హోమ్ వర్క్స్ చేసుకునే సరికి నాలుగు గాదు ఏముంది పాపం పిల్లలకు నిద్ర జరిపోట్లేదు అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇబ్బంది పడతాండ్రు ఎంత లేప్నా లీస్తాలేర్ అసాలే సిక్స్ కు థార్ట్కె ఏ మస్త్ అప్పడి వరకు ఇంకా రెడీ గవలే
అవును మేడం అసలు మా పిల్లలు కూడా ఎంత లేపినా సెవెన్ ఓ క్లాక్ కి మాక అయినా సెవెన్ థర్టీ క మాకు అయినా కూడా అసలు లేవరు మేడం అసలు వాళ్ళకి నిద్ర జరిపోవట్లేదు మార్నింగ్ లేవడానికి మళ ఆఫ్టర్నూన్ బడుకోండి అంటే ఆఫ్టర్నూన్ పడుకోవట్లే ఆఫ్టేర్నూన్ పాడుకోకుండా పిల్లలు ఆడుకొవడము లేదంటే బయట అయి ఆడడము అదే సరిపోతుంది
బా ఒకటి పట్టుకొని వాళ్ళు అదే వత్తడం సరిపోతుంది మేడం
ఇట్లా మా పిల్లలు అలిసిపోయినట్టు అయితుంది ఇంకా మనకు కూడా పని సరిపో అయిపోట్లే మేడం మార్నింగ్ ఎక్కడదక్కడ ఏయడం ఆగం ఆగం చేసుకు
ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ కానీ వాళ్ళకు మనం ఏదైనా ఇంట్లో ఉన్న వాళ్ళని చేసుకోవాలి ఇగ
ఆహ్
మీరు ఏం చేస్తారు మేడం ఇంట్లనే ఉంటారా ఏదైనా వర్క్ చేస్తారా
నిను కూడ వర్క్ చేస్తా
మేడం
నిగూడా స్కూలోనే చేస్తా మేడం పిల్లలతో పాటు వెళ్తాను ఆహ్ ఆహ్ టీచింగే చేస్తా మేడం ప్రైమరీ కి పి ప్రైమరీకి చేప్త మేడం
ప్రైమరీకి చెప్పాలంటే ఇబ్బందేగ మేడం ఒక్కరితోనే సతాయిస్త అంటే నెన్ చాలా మందితో బాగనే చేస్తున్నారు
అవును మేడం
అర్ధం చేసుకుంటారా మేడం చెప్పిం ఇగ ఎట్లా భయపడతారా మంచిగుంటారా
చిన్నపిల్లలే కదా మేడం ఎదో వాళ్ళు ఎట్లైన భయపడతారు
అవునా
వాళ్ళకి వాళ్ళకి ఎట్లుండాలో అట్ల మేడం మనమే లాగ ఇగ చెప్ వాళ్లకు చెప్పు లి
అంతే కొడ్తే భయపడితే గుడా స్కూల్కు రారు కావచ్ చ్చు కొడ్తే గుడా ప్రేమతో దగ్గరకు తీసుకుంటా మేడం రావాలంటే ఇగ ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం
నేన్ తెలుగు చెప్తా మేడం
తెలుగు తెలుగంటే అంటే కొంచెం హు ఇగ వర్ ర్నామాలా అవి ఇవి నేర్పిస్
బేసిక్స్ థియర్మ్ లో అంటే ఏముంటాది మేడం
అర్ధం చేసుకుంటార మేడం ఇప్పుడంతా ఇంగ్లీష్ కదా తెలుగు అంటే చాలా కస్
అవును ఇంగ్లీష్ మీడియం గదా కొంచం ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు రావడం కొంచం కష్టమే మేడం కానీ చిన్నపిల్లలు ఇప్పుడే బేసిక్ కాబట్టీ నేర్చుకుంటారు మంచిగనె
ఆ బేసిక్ కరెక్ట్ ఉంటే ఏంకాదు తెలుగొస్తది ఆటోమేటిక్ గా అదే తెలుగు మీడియం వల్లక్గూడ బేసిక్ కరెక్ట్ ఉండాలి ఎవరికైతే ఎంది మేడం ఫస్ట్ బేసిక్ వన్ టూ థర్డ్ ఫోర్త్ వారకు బేసిక్ కరెక్ట్ ఉంటే వాడు ఎక్కడ వోయిన చదువుకుంటాడు ఫిఫ్త్ వరకు
అవును మేడం
గవర్నమెట్ స్కూల్ తె తె అంత పట్టింపుండదు అంత బేసిక్ కరెక్ట్ ఉండక ఇబ్బంది అయితది ప్రైవేట్ స్కూల్ వచ్ పిల్లలక్
అవును మేడం కొంత మందికైతే ఇంట్లా సెవెంత్ ఎయిట్త్కు వెళ్ళిన గుడా అసల్ బేసిక్ లేక అనుకుంటా మేడం వేరే స్కూల్ నుంచి వచ్చి నవాళ్ళు వాళ్ళు అట్లా అసలు రీడింగే రాదు మేడం అసలు బేసిక్ బేసిక్సే ఏ రావు తెలుగు అయితే తెలుగు అంటేనే భయపడతారు ఎందు కో అసలు ఇంగ్లీష్ అంటే బాగ రీడింగ్ చేస్తారు ఇంగ్లీష్ అంటే వో అని ఇగ ఇలా రీడింగ్ చేస్తానే ఉంట గని బేసిక్ తెలుగు అంటే భయపడతరు
పిల్లల్ వెళ్ళే స్కూలా ఫస్ట్ నర్స్ రీ టు నర్సరీ నుంచేనట తెలుగు
ఆహా ఆ అట్లుంటే బాగుంటది మేడం
బేసిక్సు ఎప్పుడు ఎల్ కే జి యూ కే జి కేజి వచ్చేసరికే మంచిగా వర్ణమాల రాస్తారు చిన్న చిన్న వర్డ్స్ కూడా చెప్పగలుగుతరు ఈ ఇంగ్లీష్ మీడియం వాల్ల్ ఎంజేతరంటే స్టార్ తీంగా యుకేజీ నుండి చెత్తరు గానీ మా పిల్లల వెళ్లే స్కూల్ల నర్సరీ నుండేనట మేడం కొంచెం మంచిగానే తెలుగు రీడింగ్ చేత్తరు అందుకని పిల్లలు మా పాప గూడ తార్డ్ క్లాస్ తెలుగులో పర్ఫెక్ట్ బా చవుతది
ఆ మాదెగ్గర గుడా మేడం థర్డ్ క్లాస్ వాళ్ళ్ మంచనే ఆ తెలుగు రీడింగ్ తార్డని ల లేదు బేసిక్ ప్రిప్రైమరి నుంచి తెల్ లుగు మంచిగ చవుతరు మంచిగానే నేర్చుకుంటరు వాళ్ళు హాల్డేస్క్ అట్ల వెళ్ళినప్పుడు సమ్మర్ లో కొంచెం మర్చిపో తరు మేడం బాగ
అంతే అదె మళ్ళ గ్యాబ్ వస్తే వన్ మంత్ గ్యాబ్ వచ్చేసరికి ఇప్పుడు మేడం ఇప్పుడు ఫోర్ డేస్ గ్యాబ్ వచ్చింది గా ఉంన్నాయ్ మర్చిపోతరు
ఆ మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళ కు హాలిడేస్ వచ్చినప్పుడు లేదంటే వాళ్ళు రాకుండా స్కూల్కు రాకుండా ఉన్నప్పుడు వాళ్ళకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలే అంతే ఇంకా
అంతె అంతె అట్లనే చెప్పాల్సొత్తది ఇగ
టెన్ మినిట్స్
ఐన ఇగ రోజ్ ఇ కావచ్చు మేడం ఇయర్ మీరు ఇప్పుడు ఈ ఫోర్ డేస్ వచ్చినందుకెమైనా వర్క్ పెడతరా వాళ్ళ మర్చిపోకుంటుం ఉండడాన్కి
ఆ పెడ్తం మేడం కొంచెం రివిసన్ లాగ పెడ్తం అన్నట్టు నార్మల్గా మా అబ్బాయ్ ఐతే వేరె స్కూల్ వెళ్తడు మేడమ్ మా అబ్బాయ్ వేరె స్కూల్కెళ్తడు ఆ మా అబ్బాయికి ఏమో ఫస్ట్ స్టార్టింగ్ లో లే దు ప్రీ ప్రైమరీ లేదు వాళ్ళకి యుకేజీలో స్టార్టింగ్ యూకేజీ గద స్టార్టింగ్ ఇంకా బేసిక్సు అ ఆల్ నేర్పించడం దాంట్లో యూకేజ్ జ్ స్టార్ట్ అన్నట్టు అది బాగ నేర్చుకున్నాన్ మేడం అసల్ ఎట్లా నేర్చుకున్న నేనే షాక్ అయ్తున్న అన్ని రీడింగ్ మ రీడింగ్ కూడ చేస్తుండ్ ఇప్పుడ్ ఫస్ట్ క్లాస్కె
అవున
ఆ ఎల్కేజీ నర్సరీలొ వాళ్ళక్ తెలుగే లేదు అసల్
మ్ బేసిక్ ఫస్ట్ ఏదైతే ఏంది ఫస్ట్ తెలుగు మా త్రం మంచిగ కష్టపడి చెప్పాల పిల్లలకు వాళ్ళ బేసిక్ కరెక్ట్గ ఉండాలే
ఒకే మేడం